ఏమన్న బీకాం
హలొ
హలో
ఆ నమస్తే అండి.
ఆ నమస్తే
బాగున్నారా అండి
ఆ బాగున్నాం మండి మీర ఎలా ఉన్నారు
ఏమి చేస్తున్నారు నేను బాగానే ఉన్నాను అండి
మేము ఎప్పుడేనండి టీ తాగాము
ఆ ఇప్పుడు ఏమైందండి
మా అన్నయ్య గారు అబ్బాయికి బాగలేదండి
ఏమైందండి
ఆటో గు గుద్దిది అంట టండి చెయ్యి తెగింది ఆ కుట్లు పడ్డాయి అంట అండి ఐదు కుట్లు చూసోచ్చాను ఇప్పుడే చూసొ వచ్చి అల్సి పోయి కుచుని టీ తాగి కు కూర్చొని మాట్లాడుకుంటున్నాం మేము మా వదిన
ఆహా
హా మీరు ఎలా ఉన్నారండి ఏం
బాగానే ఉన్నామండి మాదే అండి ఇది నాటుకోడి
హమ్
చికెన్ ఇగురు కూర నాటుకోడి ఇ
ఆహా నాటు కోడి ఇగురా
ఆ ఆ
ఉమ్
ఎంత మంది అండి మీకు అన్నయిలు
మాకు ముగ్గురు అన్నయ లండి
ఆ ఇప్పుడు ఏ అన్నయ్య కోడుకి అండి అయ్యంది
అదేనండి విజయవాడలో లాస్ట్ అన్న లేడండి ఖలీల్ అన్నయి
ఆ
ఆ ఆయన ఆయన కొడుకండి లాస్ట్ ఆయన్న కొడుకు అబ్బాయి చీ బా అబ్బా విజయవాడలో చదువుకుంటూ
ఉమ్ ఉమ్
ఇంటికి వెళ్తుంటే ఆటో కోట్టిందంట అది చేయి తెగింది
ఆహా ఇప్పుడు విజయ ఇక్కడే ఉన్నారండి లేకపోతే వాళ్ళ ఊరు వెళ్ళిపోయారా
ఆ విజయవాడ రేపు ఎగ్జామ్ అంట అండి అక్కడే ఉన్నారు ఇంటికెళ్ళారు ఇంటికెళ్ళారు హాస్పిటల్ నుండి ఇంటికెళ్లారు
ఆహా ఉమ్ ఏం చేయండి అండి ఏం కూరు వండారు మీరు
మాదా సాంబార్ అండి
ఆహా హుమ్ హుమ్ ఉమ్ తిన్నారండి భోజనం మరి
లేదండి చెయ్యాలి స్నానాలు చేయాలి అన్నం తినాలి
ఉమ్ ఉమ్
సీరియల్లు చూడాలి
ఆ ఇవాళ ఆదివారం అండి సీరియల్లు వస్తాయా
వస్తాయండి పెట్టుకుంటే నిన్న చూడకపోతే పెడితే ఇయాల కూడ వస్తాయ్
ఆహా ఆ అదేలేండి
ఎలా ఉన్నారండి మీరు మీ వారు మీ మామగారు
ఆ అందరం బాగానే ఉన్నామండి
మీదేం కూరండి మా అప్పులు చెప్పారుగ
ఆ అవునండి అదే వండను తింటున్నారు
ఇప్పుడు భోజనం చేస్తున్నారా
లేదండి అన్నం ఉడుకుతుంది
పిల్లలు ఉన్నార
ఆ పిల్ పిల్లలా బాబు బయటికి వెళ్ళాడు ఆడు కోడానికి ఒక అమ్మాయి హోం వర్క్ చేసుకుంటు ఇంకొక అమ్మాయి ఏమో బట్టలు మడతేస్తాంది
ఆ ఏంటండీ సంగ మీ అమ్మవారు ఎలా ఉన్నారు
ఆ అందరు బాగానే ఉన్నారండి
తగ్గిందా అండి బాబుకి చిన్న బాబుకి జ్వరం
ఆ తగ్గిందండి
ఆహా
తగ్గింది ఇంటికి తీసుకొచ్చారు
ఆ
ఆ నిన్ననే ఇంటికి వచ్చారు నిన్న కదు మొన్న రాత్రి వచ్చారండి ఇంటికి
ఆహా ఎన్ని రోజులు ఉన్నారండి
నాలుగు రోజులు ఉన్నారండి
ఆహా
ఆ ఇప్పుడు పర్వాలేదని ఇంటికి పంపించేసారు
ఉ
హు
సరేనండి ఎలా ఉన్నారు
ఇంకా మీరే చెప్పాలండి ఎలా ఉన్నారో
మేం బాగానే ఉన్నాము విజయ కాళ్ళు నొప్పులు బస్సులో కొట్టుకోటాలు తగాదలు
అబ్బో
మో కదిల్తే కంపు బస్సులో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి అసలు ఎం కొట్టుకుంటున్నారు ఏం నెట్టుకుంటున్నారు
ఆ అల జరిగిందండి ప్రయాణం ఈ రోజు భయమేసింది ఊరం ఊరికెళ్ళాలం అంటే భయమేస్తుంది అండి
తిన్నారు గదండి
ఆ ఫ్రీ బస్ అని ఎక్కుతున్నారండి అందరు ఒకళ్ళ మీద ఒకళ్ళ క్కుతున్నారు మీరేనేంది కూర్చునేది మేం కూర్చోమా అంటున్నారు ఇంకేందంటే వాళ్ళు
మొన్న మా పెద్దత్తయ్య వచ్చిందండి ఇక్కడికి బస్ బస్సులో యుద్ధం యుద్ధం చేసి ఎక్కిందంట అండి
అది యుద్ధమేనండి ఎక్కితే ఆడోళ్ళది యుద్ధమే
ఆ అది యు
మరి ఈ ఫ్రీ బస్ పె టిన్ కాడ్ నుంచి మరీ యుద్ధం ఎక్కువైపోయింది ఇంతకు ముందు తగాదాడితే నువ్వు టికెట్ ఇచ్చావు నేను టికేట్ కొన్నానని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఫ్రీది కదా అబ్బో మావలుగా లేదండి బస్సు
ఆ ఆ
ఊళ్ళో జనాల అంతా ఊళ్ళు మీదై
ఇప్పుడు ఇంట్లో పని పాట లే క ఆ ఊరు నుంచి ఈ ఊరికి ఈ ఊరు నుంచి ఆ ఊరికి
తిరుగుతున్నారు ఏం తొయకా ఆడోళ్ళు ఆ మొగుళ్ళకి కూడా తగదాడి మరీ తిరుగుతున్నారు ఇంట్లో కూర్చుని ఏం జేయమంటావ్ అని మరీ తగాద ఆడుతున్నారు తగాదా ఆడి అలా తిరుగుతున్నారండి మరి భయ్ భయం భక్ తి లేదు ఆడోళ్ళకి
కొడితే ఏం లేదు ఇంకొక్కొక్కళ్ళు గింగ్రాలు తిరగడం
ఆ అసలు అయినా ఆ బస్లో ఆ డ్రైవర్ కి కండక్టర్కి నోరు ముయించేస్తున్నారు దెబ్బకి కంప్లైంట్లు అంటా మరి ఇంక
ఆ ఆ అ డైవర్లే ఇగ ఇదై తున్నారు
ఆ భయపడి వాళ్ళే గమ్మగా కొట్టుకొని తిట్టుకొనిళ్లే అని గమ్మగా న పోతున్నారా అండి పాప వాల్లు మాత్రం ఏం జేత్తారండి
ఆ ఆ
ఆ ఏం
ఎందండి
ఇంకేముందండి బస్సు ప్రయాణం చెప్ కుంటున్నావ్ ఇంకేముంది చెప్పటానికి ఇంకా రేప్ టిఫిన్ చేయాలి టిఫిన్ వంటే ఇడ్లీ చేస్ కోవాలి రేపు కూర పచ్చడి చేసుకోవాలి రేపుటిది చెప్తు రండి ఇప్పుడు
హ్మ్ హ్మ్
ఏమండి సంగ
రేపు పొద్దున్కి ఇడ్లీ వేసారండి టిఫిన్
ఆ
ఆ నేను ఇంకా ఏం యేయలేదండి ఇప్పుడు నాన్నబెడతాను ఇందాకే సరుకులు తెచ్చుకున్నాము
ఆ డీమార్ట్ కి వెళ్తారండి మీరు డి మార్ట్ లో సరుకులు ఎలా ఉంటాయండి రేటుగా ఉంటాయా మామూలుగా ఉంటాయా
ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని ఉండిద్ది ఒక్కొక్కటి ఆఫర్ ఉండిద్ది ఒక్కొక్కటి నార్మల్గా ఉండిద్ది అమ్ముకున్న వాళ్లకైతే కొంచెం రీసన్బుల్గా ఉండదు
అమ్ముకునే వాళ్ళకి లాభమేనా
ఆ అ
ఉహు అంటే మనలాంటి కొట్టోళ్ళు మనలాంటోళ్లు వెళ్లొచ్చా
ఆ వెళ్ళొచ్చు కాకపోతే అన్ని ఉండవు కొన్ని కొన్ని ఉంటాయి ఆఫ్
ఆహా ఏదో ఒక వస్తువు ఉంటది
ఆ హౌ యాభై ఒక పది దాంట్లో ఒక నాలుగుఐదు ఆఫర్లు ఉంటాయి
ఉ
డేట్లు కూడా కొంచెం రీసన్బుల్గా గానే ఉండేగు అన్నింటి మీద అంటే ఎల్లంలే అని చెప్పి అన్ని తీసుకోకూడదు మనకు అవసరమైన వస్తువు చూసుకోవచ్చు ఆ మనకి ఏదో అవసరం త్రమో అది చూసుకుంటే అది బాక్సులు మీద కొంచెం ఆఫర్ ఉండిద్ది
ఆ
ఉ
ఆఫర్ బాక్స్ బాక్స్ మీద వేచి ఉంటుందండి ఆఫరు
ఆ ఉండిద్దండి
ఉ ఆఫర్ కి వస్తు పెట్టారా మామూలుగా రేటు పెట్టారా
రేట్లే ఉంటాయండి దానిమీద రేట్లు ఉండిద్దిగా
ఆహా
డిస్కౌంట్ ఉండిద్ది ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి ఆఫర్ ఉండిద్ది ఒక్కొక్క దానికేమో ఒక వస్తువు కొంటే ఒక రేటు రెండు వస్తువులు తీసుకు ఉంటే ఒక రేటు అట్లా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉండిద్ది కదా ఒక్కొక్క దానికి
ఆ
ఇప్పుడు సపోర్ట్ ఒక నూనె ప్యాకెట్ తీసుకున్నారనుకోండి ఇంకొకటి ఫ్రీ అని పెడతారు అనుకోండి మీరు కోట్లు అమ్ముకునే వాళ్ళుగా ఇప్పుడు వంద రూపాయలు పెట్టి నూనె ప్యాకెట్ తీసుకుంటే ఇంకొక ప్యాకెట్ వచ్చిది గా అది ఇంకొక నూన్ ప్యాకెట్ రెండు అమ్ముకుంటే మీకు రెండు వందలు వస్తాయి ఆ అట్లా కొన్ని కొన్ని ఉంటాయి అట్ల అన్నీ ఉండవు ఉ అదే అండి
మంచి వస్తువులే ఉంటాయండి వస్తువు క్వాలిటీ బాగుండిద్దా
ఆ బాగానే ఉండిద్దండి
ఆ క్వాలిటీ బాగుంటే చాలండి ఆఫర్లు ఉన్నా లేకపోయినా తెచ్చి
అ బాగుండిద్దండి అట్లా ఏం లేదు ఉ బాగుండిద్దే గంధికే గా
ఇప్పుడు మీరు
అవే ఇంట్లో సరుకులు అండి పప్పులు ఉప్పులు కందిపప్పు మినపప్పు పిల్లలకి స్నాక్స్ స్కూల్ కే నూనె మహా నూనె బయట తీసు కోస్సారండి మార్కెట్లో మాకు హోల్ సేల్ ఉండిద్ది
ఆ
అక్కడ తీసుకు వస్తాను
ఆ అదే కేజీల డబ్బాలా లేకపోతే పది ప ప పది కేజీల డబ్బాలు ఉంటాయిగా
ఆహా అట్లా తీసుకురాను ప్యాకెట్సే బాక్స్ తీసుకొస్తాను
ఆ హా
ఆ అట్లా
హ్మ్ హు హ్మ్ హు
దాని మీద రేట్లు కొంచెం తక్కువగానే ఉన్
ఆ తక్కువగా ఉంటాయి ఒక ప్యాకెట్ ఫ్రీ ఉండింది అనుకుంటా
ఇక్కడ నూట ఎనభై రూపాయలు ప్యాకెట్ అయితే అక్కడ నూట యాభై రూపాయలు అట్లా పడుద్ది హ్మ్
ఏ నూనె వాడతారండి మంచి నూనె వాడతారా మీరు సన్ ఫ్లవర్ వాడతారా హ్మ్ హు అది రేటు కదా కొంచెం
ఆ అది ఇక్కడ కొట్టు దగ్గర అయి తే నూట ఎనభై మూడు తీసుకుంటున్నారు అదే అక్కడ అయితే నూట యాభై
హ
డిమార్ట్ లో అయితే అన్ని రకాల నూనెలు ఉంటాయి ఒక్కొక్క నూనె ఒక్కొక్క రేటు
ఉ
హ్మ్మ్
నాటు కోడి అన్నారు కదండి మీరు పెంచుకున్నారా
లేదండి తీసుకొచ్చింది బయట
కొంటమేనా బయట హా హూ ఏ ఎంత పడుతుందండి అది రేటు
అది నాకు తెలీదండి మా వారు తీసుకొస్తారు
హ్మ్ హూ
ఆ
మాముూలుగా అది కూడా కేజీ ఐదు వందలు ఏమో అనుకుంటున్నారులే ఎనిమిది వందలు ఎనిమిది వందలు అంట
ఆహా అయితే నాకు తెలీదండి హ్మ్
మాములుగా చికెన్ తింటారా మీరు డైలీ మామూలు చికెన్ పారం చికెన్
వారంలో నాలుగు రోజులు హ్మ్ హు
ఆహా చికెన్ ఎక్కువ వాడతారా
చికెన్ ఫిష్ ఎక్కువ వాడత ఇంకా ఆదివారం వ స్తే అంటే మటన్ గానీ ఏదో ఒకటి తీసుకొస్తారు
ఆ వెరైటీ మార్చుతారు
ఇంకా అమ కూరగాయలు తక్కువ నాన్ వెజ్
ఒకే కదండి చాపలు చౌగ్గానే ఉంటాయి కదా
ఆ విజయవాడ సా ఇక్కడ బ్యారేజ్ దగ్గర కాలువ చేపలే దొరుకుతాయి మంచి చేపలు దొరుకుతాయి సాయంత్రం పూట టైములో అయి తే ఇంకా రేట్ తక్కువ
హ్మ్ అబ్బా హూ
ఈ టైము లో అయితే చిన్న చా పాలైతే కుప్పాలు ఒక డెబ్బై రూపాయలు ఎనబై రూపాయలు ఇస్తే కుప్ప కుప్ప ఇచ్చేస్తాడు
ఉమ్ హు చిన్న చాపలు కూడ దొరుకుతయా
ఆ అన్నీ దొరుకుతయి
అహా
అంటే రోజు దొరకవు మనం చూసుకునే దాన్ని బట్టి
అదేలే వారం లో రెండు సార్లు అలా దొరుకుతయి అంతేనా
ఆ అవి ఇవి బయట వేయించి అమ్ముతారు గదా చాప్ పలు అట్లాంటి చాపలు దీసుకొస్తారు పెద్ద చాపలు గుర్ప్ క్కలో ఏందో అంటారు దాన్ని
ఆ అయి సముద్రమియి కాదండి వాట్
ఆహా ఆహా కా కాలవ చాపలు కూడ ఉంటయవి
దొరక్ గొరకల్లాగా
ఆ అట్లాంటివి అదే బయట అమ్ముతారు గదా కొనుక్కొని తెచ్చుకొని తింటారు పెద్దచాపలు అట్ ట్లాంటివి కడిగిచ్చి కోసి తీసుకొస్తరు
ఉమ్ హు
అయ్యేమో ఇంకా మేము ఇంట్లోనే ఏయించుకుంటాము అవి
ఉమ్ హు
ఏదోకటి కలుపుకోవడానికి పప్పు గాని చట్నీ గాని చేస్ ఆ ఆ
ఈ రోజు టిఫిన్ ఏం తిన్నారండి
ఇవాళ్ళ పొద్దున్నచ్